హలో
హలో
హలో హలో
చెప్పండి
డఫన్ రడి ఈ రోజు టాపిక్ హల్ది ఫుడ్జ్ మదు
హే దేని గురించి
హెల్దీ ఫుడ్స్ ఏమెముంటాయో గుంచి మాట్లాడుతాం
ఆ సరే అంటే మీరు హెల్దీ ఫుడ్ అంటే మీరు లైక్ ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ఎటువంటి ఫుడ్ తీసుకోకూడదు అని తానుచ్చా
అవునండి
సరే అయితే చెప్పండి మీరే చెప్పండి అంటే ఎటు
మీరు పొద్దున్నే లేచిన వెంటనే ఆయిల్ ఫు తింటున్నారా హ్మ్మ్
పోవచిన్నమ్ము వెంటనే
ఆయిల్ ఫుడ్ ఆయిల్ ఫుడ్
ఆ ఆయిల్ ఫుడ్ అలా తింటాం ఉదరాణయితే అమ్మా కా
సు కొంచెం లిమిట్ ల తినండి
ఇటుకనే తింటాము కాకపోతే ఉంటది గద ఒక టైమ్ అల ఆ టైమ్ లో అలా తింటాం
అవునండి ఆ మీవు లేచిన వెంటనే బిర్యాని తింటున్నారా
లేదు లేదు బిర్యానీలు అల తినం మేం ఉదయానే
హల్ళీ ఫుడ్ వన్ మీరు తి మీ మీరూ రోజు తింటున్న ఫుడ్ ప్రోటీన్ ఉందా ఐరన్
ఆ ప్రోటీన్ ఐరన్ అంటే ఉంటై కాపోతే ప్రీతి ది మన ఎలా క్యాల్క్లేట్ చేయాలి అదేం తెలియదు కదా మాకూడా
ఆన్లైన్ షాప్స్ ఉంటాయి గదండి హా
అంటే ఆన్లైన్ చాట్స్ అంటే అవేళ కొంచెం చెప్తారా
ఆన్లైన్ యాప్స్ ఉంటాయండి ఆన్లైన్ యాప్ వెడి డైలీ ఫుడ్ ఎంత తినాలి ఫోటో తీసి పెడ్తే అయి చెప్ ఉయ్ ఏ ఫుడ్ మంచిది ఏ ఫుడ్ మంచిది కాదు లిమిట్ ఎంత తినాలి అయి హిం
హ్మ్మ్
మీరు రోజు పది నిమిషాలు అయినా ఐదు నిమిషాలు అయినా సన్ సన్లైట్ ఉంటున్నారా
ఆ ఉండట్లేదండి మీ అంటే సన్ లైట్లొ ఉండాల ఎక్కువ
పొద్దున్నే ఐదు నిమిషాలైనా సన్లైట్ లో ఉండాలి విటమిన్ డి ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఏ
హ్మ్మ్
రోజూ ఫుడ్ తింటున్నారా
తినట్లేదా స్కూల్ కెళ్లట్లేదా
అబ్జి
లేదు
ఏంటిదాయి
రోజుకెన్ని టారు
హ ఫినైల్ తాగి ఫినాలీ ఎలా
ఏ మీలు మీరు తిరుగుతే మాదేపాయే
రోజోట ఫుడ్ విటమిన్ సి కోసం అరేంజ్ బననా ఆ మళ్ళా అయ్యి తినండి మంచిది ఊ
అంటే మేమూ బనానా తింటమ్ ప్లేట్ రైస్
వాళ్ళేదు ఫై టైమ్స్ అయినా తినాలీ స్
ఫైవ్ టైమ్స్ అం అంటే కొంచం కష్టం మాకూ
టూ టైమ్స్
అంటే అంటే మీరూ అంటే రోజుకీ నువ్వు నువ్వు చెప్పినట్టు రోజుకి ఒకటి లేదా రెండు ఫ్రూట్స్ తినాలంటా రు
రోజు
ఆ
ఉ
ఇప్పుడు దినాలి సన్ లైట్ లో కూర్చోవాలీ అంటే సన్ లైట్ లో కూర్చోడం వల్ల ఏంటీ
నా ఏందంటే చిన్ ఎయిర్ మంచిగా హెల్తీగా ఉంటది బాడీ అదీ ఒళ్ళున్నాయి బీన్స్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయ్
చెప్పండీ ఏం బెన్ఫిట్ ఉన్నాయీ
ఇంకా అది గాక ఏం బెన్ ఫీస్ అంతె బెల్లమ్ ఎల్ ఎంత మంచిగుంటద్ రోజూ వొగటి యాపిల్ తింటే హాస్పిటల్ ఎళ్లడం అవసరం లేదు
ఆ ఆ అంటే మీరేమన్ నా రీల్స్ ఇన్స్టాగ్రామ్ ఏమైనా జేసి పెడుతంటారా
కాదండీ ఆ ఓన్లీ అడ్వైజు ఈ పిజికెకే
ఆ అంటే నెమ్మా నేనెమ్ మాట్లాడుతూనే ఉన్నాను కదా అయ్యా కాకపోతే మీరంటే ఎలాంటి ఫుడ్ తింటి అది ఇ అన్నిటిని మీరు ఫాలో అవుతున్నార అసలు
ఫాలో అవ్వం పాలో అబ్బం అబ్బిత్తాం అంతే
ఓకే అంటే మీరు నీతులు చెప్తారు గానీ
అవునండి
దేనికై నాయ్ అట్లా
అది చెప్పరు చెప్పవ్ ఆడ నవ్ మేమ్ విటమిన్ సి సన్ రైట్ విటామిన్ డి చాలా బెనిఫిట్స్ ఉంటాయి సన్ నుంచి మార్నింగ్ మార్నింగ్
ఆహా
ఆ
ఎ మార్నింగ్ ఏ టైమ్ నుంచి ఏ టైక్ దాక కూర్చోలే
వని మ్ సన్రైజ్ బట్టి
ఉమ్
మీ ఏరియాలో సన్ రైజ్ ఎప్పుడొతుందో తెలీ
అంటే మా ఏరియా లో సన్ రైజు ఉదయం మార్నింగ్ సెవెన్ థర్టీకి వచ్చిది
వచ్చి సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ అయినా ఫార్టీ ఫైవ్ అయిన చెప్పండి
ఉమ్ ఏంది అర్థం కాలే
సెవెన్ థర్టీ టు సెవెన్ ఫార్టీ కూర్చొండిగా మంచిది
ఆహా స సరే కాపోతే ఇప్పుడు ఎక్కువ మనం మధ్యాహ్నం అలా కూర్చుంటే మనక ఏమైన ప్రాబ్లమా
ఎస్ చాలా ప్రాబ్లం
ఆ ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయో చెప్తారా
ఫస్ట్ఫ్ ఆల్ అనల్లీ అనల్లీ రైజెస్ ఆర్ హైజీన్ ట్వెల్వ్ పి యం ఆఫర్ కే
ఆ ఆ తరువాత అంటే అంటే మీరు ఎర్లీ ఎర్లీ మార్నింగ్ అలా కూర్చోవాలా
అవును ఎందుకంటే అప్పుడే మంచిదా ఎక్స్పోజర్ బాగుంటది నేషనల్
ఆ
ఎల్ డిపార్ట్మెంట్ చిక్కిన్న పోషక దానం ట్వెల్ థర్టీ ఆఫర్ అది సన్ అస్సలా డేంజర్ అమ్ మార్నింగ్స్ సెవెన్ థర్టీ ది బెస్ట్ సో
అవును కాపోతే మన డాక్టర్లు ఏమని చెప్తారంటే అదేం అవసరంలే టాబ్లెట్ వేసుకుంటే జరిగిపోద్ది అంటారు విటమిన్ టాబ్లెట్స్
టాబ్లెట్ ఇస్ సెకండరీ పార్ట్ ఒకే ఫస్ పు ఫై హెల్దీ
ఉమ్ అంటె అంటే ఫస్ట్ నేచర్ ఇచ్చింది తీసుకోవాలంటారు
ఆ క్యాబేజీస్ ఫ్రమ్ అనల్ది మెడిసిన్ ఈస్ స్ట్ఫ్
మొత్తం తెలుగు మాట్లాడరా మళ్లీ చెప్పండి
అన్ హెల్దీ ఫుడ్ చ అనేది మెడిసిన్ చాలా టాబ్లెట్స్ ఉంటాయి
హా
ఇప్పుడు ఎదంటే మీ బాడీ సంబంధించి నా విటమిన్ డి విటమిన్ సి సెవెంటీ పర్సెంట్ ఉంటే టాబ్లెట్స్ అ ప్రసంగిస్తాడు అప్పుడు బప అ బాడీ ఐదో సెప్లై
హా
ఈఎన్టీఆర్ర్టిన్ టూ డిజీస్
ఆహా అంటే కోట్ అప్డేట్స్ వేసుకోవడం వల్ల డిసీజ్ వస్తంటారా
ఔను
స మీ ఇన్ఫర్మేషన్థంక్ యూ
బయ్ బ్రో బయ్ వస